నీటినే పడిందిగా అహా లేదు ఇప్పుడు బల్లే నువ్వు చేసినావు కాబట్టి నీకు కంప్లీట్ అయినట్లు పడింది.
ఫ్రెషెయ్యి నువ్వు మళ్
నాకు అట్లా కంప్లీట్ కాదు ఉ తెల్సు కాదు నువ్వు చేస్తే నీకు వస్తది నేను చేస్ నాకుస్తది
అవునవును అట్లా అందుకే ఒక రె రెండు నిమిషాలు మాట్లాడి కట్చేసి కట్చేసి చేసుకుంటే వస్తాది.
ఆ కాదు ఇప్పుడు ఆపోజిట్ పర్సన్కి ఎక్కిచ్చిన త ఎక్కించిన్ తర్వాత వాళ్ళేం కాల్ చేయాల్సిన పనిలేదా
చేయాల్సింది అవసరంలే నువ్వే వాళ్ళకి కాల్ చేయి
అవునా ఆ వాల్ నేన్ గానీ చేసిన వేరే దాంట్లో ఏమ్ ఆయన ఇవ్వాల్
వాళ్ళకి ఎయిటీ ఏమో పడతాది అన్నారు ఏవర్ తెలీదు మళ్ళీ
ఆహా మ్మ్ ఆ
హ్మ్ సరే ఆగు